హలో
ఆ నిస్తనవ్ర
ఆ ఎన్ చేతలు
ఏం లేదురా ఇప్పుడే మ పండు నా మీద టాయిలెట్ పోతే మొత్తం దడిచింది
నువ్వు పిలుస్తా ఉండు మమ్మ మమ్మ అని
హు హు
ఉ
టాయిలెట్ పోషిండా
మొత్తం మీ ఫస్ట్ మీ అక్క మీద పోసిండు పోషి మొత్తం తడు పిండు మీ అక్కని
హు హు
తడిపి ఏమంట్రు ఉ ఆమేపోయి పై తిప్పుకొని వచ్చింది
ఉ
ఇప్పుడు నా మీద పోసి ది
మరి ఎందుకట్లా వోత్తరు వాటరే ఎక్కువ తాగిందా ఏంది
ఆ బాటిల్ నిండా వాడు తాగిండు అన్నం తినిపిత్తంటే
ఉ
ముందున జరలార్థదిలే మొత్తం ఉ ఇంతలాలతది ఏం చే తాండ్రు
ఏం లే ఖాలి ఇగో బట్టలు గాలి బాగా వస్తాంది అట్ లోపలి పడ్డాయేమో ఆరతయొ ఆరవో అని చూసొద్దా మని పోతన్నా
పైకెక్కుతన్నావా
ఆ మొత్తమ అవి అవుతలి సా అవుతలి సైడ్ పడ్తాయి లోపలికి పడ్డాయి ఆరకపోతే ఇట్లే ఇప్పుడే వెళ్ళిన్ నిన్న
అవును మళ్ళీ తర్వాత వరకు కొసేపటికే వర్షం పడ్డా ఇప్పుడు ఆరిపోతాయి
అవి మళ్ళ అసలే గుంటరు ని మూట మడత పెట్టి ఆ బీరువాలో పెట్టాలే
ఆహా
పచ్చి పచ్చికుంటయిగా అంత ముద్ద ముద్ద
ఇత్తార
ఇ యూజ్ చేసిఇటే పెడతాం ఎందుకంటే చలికాలం కాదుగా ఎండాకాలం అయితే చలికాలం అయితే అన్ని తీసు చూస్తా
ఆవును
ఇంగ ఎందుకు వాడనప్పుడు
అవును
వాడందానికి
అ మేము ర అట్లా నె మేము కింద వేసుకొనే వంటాము మన్ని అన్నీ కిందే ఉంటయి
అవునా
అన్ని ఒక్కటి కాదు రెండు కాదు ఉన్నాయి చెద్దర్లు ఉన్న బొంతాలు గింతాలు అన్ని కింద మెత్త గా వేసుకొనీ ఇహ బండుకుంటం రాత్రి ఏసె ప్పుడు అన్నకి ఇబ్బంది పొద్దుగాలు ఎత్తేటప్పుడు నాకు ఇబ్బందిది
మా అమ్మ బయట అమ్మి మెత్తల్లె అంటే మెత్తల్లు తెచ్చింది
ఉహు
ఆ మెత్తలు తీసేయ్ మెత్తలు లేకపోతే అన్ని వాడేవి.
ఓహో
ఇప్పుడు మెత్తలు తెచ్చిందిగా ఏం వాడుతాలేం అన్ని కాళ్ల కాడ ఉంటాన్నై, అంత దుబ్బ దుబ్బ అయితయి కదా ఎంట్లయినా
అవును
వాడన్ దానికి ఎందుకిన్నిన్ని, ఆ అక్కలో ఎవరైనా వచ్చినప్పుడు చుట్టాలచ్చినప్పుడు తీసుకోవచ్చు.
ఉహు మా ఇంట్లో కూడా ఫుల్ ఉండేవి. మా అమ్మ గుడ అన్నీదీస్ సి ఆ బత్తాల ఏసి పెట్టింది.
నందిన్
నేను కూడా బొంతల వాళ్ళువరన కుట్టడానికి ఒత్తే చీరలు ఇవ్వాలె, మా అత్తమ్మ చీరలు అన్నట్లనే ఉన్నయ్, కుట్టియాలె నేను కూడా.
మాయైపోనై లెవ్వు, చీరల్ లెవ్వు బొంతలు కుట్ తీస్కోడానికే
ఉహ్ హ్మ్ ఏ మో మీ అమ్మ ఆ అడగాలె మీ అమ్మని ఒకసారి ఎవరైన వత్తే షెప్పమని. మా అత్తమ్మ అంటాంది కుట్టియ్య రాదు కుట్టియ్య రాదు అంటే, ఈ ఊర్ల నాకు బొంతలు కుట్టేటోళ్లు ఎవడు తెలుసు. గఉం
ఒ ఆయన ఒత్తడు, ఇప్పుడే రాడాయన ఈన్ మొన్నా ఎండకు కలం మెండింగ్లా ఒస్తడిగా.
ఊమ్ ఈమెకు ఏం ఎరక ఎవడు ఎవరు కుడతరో నాకేందెలుసు, అవం ఇన్ని సంవస్
ఏనీ ఇడ ఎవ్వ ఇడ కుట్టరు ఎక్కువ ఇడ కుట్టట్లేదు ఇప్పుడు. ఇంతకు ముందు ఆ బక్కా సతీష్ అలా వాళ్ల ఒదిన లేదు.
ఊమ్ ఉ
ఆమె గుట్టేది ఇప్పుడు గుడ్తలేదు ఆమె.
ఊహ్మ్ అవునా
ఆ ఆ సంచులవి కూలి సంచులు అవి గిట్ల కుట్టేది.
ఉహు ఎవగుడతడో ఎవడుతోనో గుటి ఇ పి అలో ఏమో అదే అర్థం గవట్లే మూడు మూడు శీరలు వెట్టి కుట్టియమని చెప్పింది
మంచిగా వెడల్పుగా గుట్టియాలంటే ఒక ఇద్దరి జరిపోయేటట్టు మా అమ్మ అట్లనే కుట్టించింది కానీ మేము ఇద్రం ఎసుకుంటం ఆ ఇద్రం ఎసుకుంటమ ఒక్కటమే
ఊమ్ పెద్దగానే కుట్టారు ఊమ్
పొడుగ్గా గాకుండా వేడల్పు ఉంటదిగా దానివె దానికి కి ఇంక కొంచం ఆ చీరల సగం ఎసి కుట్ ట్టిండ్ ఆయన మంచి గుట్టిండు పెద్ద గు టిండు
ఏ మమీ ఒ అట్లనే గుటిత్త సూత సూషిగుట్టీత్త
మన నందిని అక్క మూడు మూడో నాలుగో వంపింది మా నందినక్కకి మంచే వాడుకుంటారంట మా అక్క అంటాంది చలికాలలో మంచిగా యూజ్ అయినాయమో మళ్ళా ఉతికి మళ్ళా పైన పెట్టినా అన్నది
నేను ఇప్పుడు మిం గుడ అ యూజై చేసుకుంటామ్ మమి మోన్న పెద్దచ్చ చెద్దరు గుడి పంపించింది మా చెల్లెతోని ఆ చెద్దరుగా సీలే దియలే మొత్తం చలికాలం అయిపోయియాక పంపించింది
ఒక బెడ్షీట్ బెడ్ మీది కొనాలి మీది లైట్ వెయిట్ ఉంది చూడొదినా రెడ్
అనగ పంపితి ఏముంటది
ఆహా రెడ్ కలర్ ద లైట్ వేట్ తంది చూడు మీ ఇంట్లా బెడ్ బెడ్ మీదేశె బెడ్ చిడు
ఆ
అద ఎంత అయితది
ఏమో అది నాకు మా మమ్మీ పెళ్ళిలో పెట్టింది
అట్లా లాయ మా అమ్మంటంది కదా అట్లా లైట్ వెయిట్లా తీసుకుంటే ఏమంటారు త ఉతుకడానికి కూడా ఈ ఫ్రీ ఉంటది
ఎమో ఈగ నాకు అట్లా మా అమ్మ అదొకటి పెళ్ళిలు పెట్టింది ఇంకొకటి కూడా మా అమ్మ కొంటే మా అమ్మ కాడ నుంచిి నేను తీసుకొని ఉచ్చుకున్నా అవి కూడా మెత్తాయి కవర్లు ఉంటాయి చడు మెత్తగల్ఫలు ఆ బిబీ తీసుకొని వచ్చుకున్నా ఇంక రెం మేము మా అత్తమ్మ తీసుకొని వచ్చింది వరంగల్ నుంచి అయ్యి రెండు ఈ రెండు నాలుగున్నాయి నాక్ బెడ్డు మీద ఇప్పుడు
తీసుకోడానికి కూడా తీసుకోవాలి ఎందుకంటే మా నాన్న ఏం చేస్తాండు పెద్ద ఈ మందం ఈ మా అమ్మ చీరలు ఇచ్చి బెడ్షీట్లు ఇ ఆయన బెడ్షీట్లు ఇచ్చిండు పెద్ద పెద్దవి అవి మొత్తం పెద్ద పెద్ద తాండు అవి మా ఆయన మడ పెడతలేడు మళ్ళా లేచినంక మడత పెట్టాలంటే గూడల్ వీక్ తానై
ఉ ఉమ్
మా అమ్మ అదే అంటాంది ఒక ఒక మూడు బెడ్షీట్లు తీసుకోవాలి పెద్దయ్ ముందేమో బెడ్ మీద తీసుకోవాలి దేని మీద తీసుకోకున్నా బెడ్ మీద కల అన్ని రెండు రెండు ఎస్తాఅంటే అసలు మంచిగా అనిపిస్తలే
నాకున్నాయి నాకు సరిపోతాయి ఇగ మా పండు కొంచెం పెద్దగా అయితేగా మేము కింద ఎందుకు పండుకుంటా బెడ్డు మీదనే పండుకుంటాం
ఇగా ఆయన్ని అవసరం ఉం అదు
ఆ బొంతలన్నీ తీసి మంచిగా పక్క పెట్టేసి వాడుకునే ఒక రెండు మందను పెట్టుకని ద మిగతాయి అని బత్తల కట్టి పైనెత్త ఇంకేముంది ఇంకా రెండు రోజులు అయితే వాడు మంచిగా ఎటు కదలకుండా పంటడు నా మధ్యల అన్న మధ్యల వేసుకునీ పంటె కతం ఈ ఎండాకాలం ఎళ్ళినంక చలికాలంల అట్లనేగా పైన పండుకుంటాం బెడ్డు మీద కింద పండుకొని పండుకొని నడుములు మొత్తం గుంజుతాన్నాయి
కానీ ఆ కింద అలవాటు అయినా మళ్ళా బావ్ సిక్స్ మంత్స్ దాకా బెడ్డు మీద పడుకో బుద్ధి కాదు నిద్ర పట్టదు
ఎందుకు మేము పండుకుంటాం మాకు అలవాటేగా నాకు అలవాటే
మా అమ్మో బెడ్డు మీద బెడ్ షీట్ వేసి ఉంచి ఒక వేళ బెడ్రూమ్లకి పోతే దాని మీదనే పడుదాం అంటాడు అట్లనే పండుకుంటాడు పండుకు కోవిడితే
గంతే ఇగా
అప్పుడు మేము పే ఏవింటివో జెండల పండగ చేసినప్పుడు సుట్టలందరు వచ్చిర్రుగా అట్లనే మేము హాల్లా పండుం కు లేదు బెడ్రూం లో పండుకున్నాం బెడ్ మీద
ఆ
బెడ్ మీద వండుకొని మొత్తం మాకు మమ్మీ సోఫా ల మీది కనీ పెద్ద పెద్ద పిల్లోలు ఇచ్చింది సోఫల్ రౌండ్ పిల్లోలు వున్ తే చూడు ఆ పిల్లో లీవ్ అయితే ఆ ఈ బెడ్ల లోపల బాక్స్లలో పెట్టినాం ఆ బాక్స్ లలో తీసి మంచిగా కాళ్ళ దగ్గర పెట్టినాం కింద పడకుండా
బెడ్లకి చుట్టూ పెట్టిర్రుగా
బెడ్డు క అటు సైడ్కి ఇటు సైడ్ కి అన్నవి పండుకుంటాడుగా అచ్చా కి ఆట్ అట్ సైడ్ కి గోడ్ ఉంటది పైన డిజైంది ఉంటది కింద ఏమున్నాదిగా కిందికని మొత్తమొ అప్ ఒక రెండు ఉంటే రెండు పెట్టేసినా ఇగ మంచిగా పండుకున్నాడు
అమ్మ కూడా మంచిగా చిన్న మెత్తలు తెచ్చింది చేతికిందికి గిట్లా
మ్ నాకు ఇంకా ఎమన్నా ట్రూ నా బెడ్షీట్లా పెద్ద బెడ్ షీట్ పెళ్లి బెడ్షీట్ ఉంటుందిగా పెళ్లి బెడ్షట్ చేద్దరు మాలాంటి పలిస్తారుగా పర్పు పెద్దది దాంట్లో ఒక రెండు లవ్స్ సింబల్ పిల్లోస్ వచ్చినాయి ఇంకొక రెండు రౌండ్ ఫిలోస్ వచ్చినాయి ఇంకా ఇన్ని పిల్లోస్ ఉన్నాయి చిన్న చిన్న పిల్లోలు అయితే ఇట్ల అట్రాక్షన్ కి కనిపించే పిల్లోస్ ఉంటాయి చూడు అట్లా ఇతే ఫుల్లుక్ పిల్లోస్ ఉన్నాయి మా ఇంట్లో ఒకటి పండు తీసిండు ఆడు దాని మీద వంటనని ఆదాట్లోనే ఉంది లవ్ షేప్ ది బయట మిగతాయ అన్ని
ఇంకొక్క రెండు సెట్లు దెమ్మనాలె మా అమ్మని
అన్న కూడా అన్నాడు ఆడా మాకు మా అత్తమ్మ వాల్ దగ్గర పడుకోడు అడికి పోతే పడుకోవడానికుండవు మెత్తలు మీ అమ్మ
ఇను ఆడర్లా
అడ రనలేదు నాడా అన్నా ఈ నీకేమో షెవులినపడవు ఆడ ఆడ ఆ ఏవంటరు ఏసుకోవడానికి మెత్తల్లేవు మేం బో తే బుత్తిగ బట్ తెెలివిట్ కోనో చెయి పెట్టుకొనో పండుకోవాల్సి వస్తుంది అందుకే అన్న ఏమన్నా ఉన్నడాడ పబ్లిక్ గార్డెన్ దగ్గర ఎం జి యం ముందు అమ్ముతారు మీకు తె జత వన్ దా అని
అడ అట్లా అమ్ముతే తీసుకోవాలే
కోంటి సారి రూమ్ ల కోసం అని చెప్పిండు అన్న మనం పోయినప్పుడు తీసుకుందాం అన్నాడు
మా అమ్మ కూడా అట్లనే బయటికి బయటనే తెచ్చింది స్టేషన్ అదే బైపాస్ ముందు ఇట్లా అమ్ముతారుగా
సర్లే మరి తరువాత చెత్తా తీ